నేమా ఫె క్యాన్సర్ వచ్చింది తెలుసా
అవునా
అవును
ఏ నీ కోన్ బావుందే
అవునా థ్యాంక్ యూ
నా గుడా ఎయోచు గదా చందమామ ప్లీస్
నేను ఏసుకోలేదు అది నాకు మా ఫ్రెండ్ ఏసింది
అబ్బా హా హ చందమామ ఎయ్ ఏస్తవ చందమామ చందమామ ఏస్తర ఎవరైనా చీ మొత్తం కో
ఆగమాగం జేసినం
అదే
మిగుల్తే బెడ్డుక్ ద్దేశిన ఏం చేయలే బోర్ కొడుతుంది మళ్ళా
నా నేను రౌండ్ నెక్ టీషర్ట్ వేసుకున్నప్పుడల్లా కొంచెం లావు కనిపిస్తాను ఎందుకు ఏమో నా గుడ తెల్వదిగా
నువ్వు ఆల్రెడీ ఉంది లడ్డు గానే కదా మళ్లీను లావుగా గనిపియ్యడం
హలో
ను బర్రె లాగున్నావ్ నిక్ అర్ధంకాట్లేదుఆది అంతే
లావైన బాగా లావైన
బాగానంటే ఉన్నావుగా అదేఇగ
కొంచెంగావలా బక్కగా
కావాలా
నీజాంగానా
ఆ నిజంగానే గా
అమ్మో ఆయిత్ బక్క గైతనే మరి ఇంత లావున్న కూడా గాలిజ్ ఉంటా
ఆ సరే
కాల్ కట్ చేయి అంటున్నావ నన్నిగా
అవున్మళ